హలో ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఏం చేస్తునారని బాగున్నా మేం కూడా
మీరు కూడా బాగున్నారండి చాలా సంతోషమైన వార్త అండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా చల్లగాలిపిస్తుంది అట్లనే వర్షం పడుతుంది కానీ అంత మబ్బ లేదు కొంచెం త్వర్రలుంటే తెలుసా అండి
హా
కాదండి వినండి నేను చెప్పేది
చెప్పండి
అంటే మాబ్బులు మబ్బులు అక్కడ ఆకాశం అ పడుతు చూసిరాండి
ఆ
కాన్ని మేము అట్లనే చెప్తామండి ఇతరులు ఉన్నాయి వర్షం అంటే తేలిపోతుంది అట్లా అంటారు అనమాట
ఏంటి అర్థం కాగాయ తూరులో ఏంటండి
మీకు తెలియకపోతే నేను చెప్తానండి మీరు అలా నవ్వకూడదండి ఓకేనా తెర్రలు అంటే మనకి ఇప్పుడు గ్యాప్స్ ఉంటాయి కదా మబ్బుల మధ్యలో
ఓకే
వాటిని తొరలు అంటారండి అమ్మ అన్నం తినావ అమ్మ
బ్రెయిన్ ఉందా అండి మీకు
ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్ర్రా
ఏం లేదురా
అయితే మాక ఏమైందంటే మా ఇంటి కా చ వర్షం పడుతదా పడదా అని నేను వ అంచన అంజనేస్తున్నానండి
అవునా అండి
మీరేస్తారా అండి అంజనా
ఆ
అంజనా తెలివదా మీకు
అంజనా తెల్వదండి అంచనా తెలుసు
అంటే చేతులు ఎసుకొని చూతారు కదా మల్లన్న దేవుడు చూస్తడు చూసిర్ర
తెలిదండి అదేంటో చెప్పండి
ఏం లేదండి ప చేతిలో ఇంత తుమ్ తమ్ మంత్రం తుమ్మకే మంత్రం అని చేతి లో ఇట్ల కొడితే మనకు ఫ్యూచర్ లో ఏం అంటే భవిష్యత్తులో ఏం కనపడు తెలు ఆ జరుగుతుందో తెలుస్తుందండి
అవునా నిజంగానా
అవునండి చూడండి మీరు ఒకసారి ప్రయత్నిస్తారా
చెప్పండి మంచిగా నేను చేయిస్తాను
తుమ్ తుమ్ మంత్రం తుమ్మకై మంత్రం
ఉ సరే అండి
ఏం చేస్తున్నారండి మా కోడికి ఎన్ని పిల్లలు తెల్సా అండి మా కోడి కదండి మా ఇంటి పక్క ఒక్కలు కూడా అండి దానికి ఆరు పిల్లలు ఉన్నాయండి చిన్న పిల్లలు
అవునా ఆరు పిల్లలు అయినాయా అండి
అంటే చాలా పిల్లలు ఉండే ప కుక్కలు ప కొంచ కుక్కలు చంపేసేయండి
అయ్యో ఎలా అండి
ఎలా అంటే ఏం చెప్పాలండి తిన్నయండి
వచ్చేష్ తినేష్నయా
ఉ అంటే ఇగ పాపం పగవట్టేసినట్టు పగబట్టేష్ జేషి ఘోరంగా తిన్నయండి
చిన్ని చిన్ని కోడి పిల్లలు
మనకి అంటే మనము పెద్దవాటిని తింటాం కదా అండి
అవునండి
అవి చిన్న వాటిని తింటున్నాయి అంతే అంటే వ చ కడుపు చిన్నదా అండి లేకపోతే ఎందుకు అట్లా చిన్న వాటిని తింటయ్ మన కడుపు పెద్దదా
అలా అని కాదు గాని అవి పెద్ద వాటిని కూడా తింటాయండి కాకపోతే తన దొరికి చిన్నయి వాటికి చిన్ ని తినేసిందండి
అట్లంటారా అంటే మనకు పెద్దయి దొరుకుతాయన్నమాట
మనగుడా చిన్నయి దొరుకుతాయి కాని మనకి కొంచెం హ్యూమానిటీ తెల్స్ చు అవి పెద్దగైనంక ఇంక తింటే కొంచెం ఎక్కువ కర్రీ వస్తది అనేసి
కండ బలుస్తాయి కదండి పెద్దగైతే
ఊ
అవునండి ఇంకేం చేస్తున్నారండి మీరు
ఏం లే అండి మంచంలో పడుకున్నాను ఫ్యాన్ ఏసుకున్నాను ఆ ఫ్యాన్ ఎప్పుడు కింద పడ్తన్ బైమై భయం భయంతో రీల్స్ చూస్తున్నానండి
సౌండోస్తుందా నాయిస్ సోసు అంటే థౌండు శబ్దాలోసునై ఫ్యానుండి
ఏదో కింద వడ్డదండి నిన్న పన్ జే ష్ నప్ నేనోచ్చిన రోజు కాంచి అది కిట్ కిట్ కి కిట్ కిట్ అంటాంది నిన్న నుంచి దాన్ దగ్గనుండి ఎదో కింద పడ్డది ఇంగ బైవైతుందండి లూజైనట్టుందండి ఫ్యాను
దాని కింద వడుకోకండి మరి మీర్ కొంజ్ దూరంగా వడుకోండి గ్యాలి రాదు కాకపోతే
హ్ గాలి కోసమే గాదాండి యేసుకునేది
అంటే నేన్ షోకే నేన్ షో కోసమే వేసుకుంటానండి ఫ్యాన్ ని
ఔనా
ఔనండి మేమ్ ఇంట్లో ఫ్యాన్ ఏసుకొన్ బైట గుసుంటాం
ఎందుకైన్ అట్లా కరెంట్ బిల్లు వేస్టైతది గదండీ
అంటే ఇకా జి ఇప్పుడు కరరెంట్ బిల్ రొదండల యూనిట్స్ వర్కి మనక్ ఫ్రీని గదండి
ఆ యూనిట్స్ ఏ ఐపోతే మళ్ళీ పడతాయి గదాండి
అంటే మాకు ఒకటే లైటు ఒకటే ఫ్యాన్ గదాండి మాకు వే కాలదంతాగనం స
ఔనా అండి
ఔవన్ మళ్ళీ నేనుంటేనే ఫ్యానేస్తానండి మ మా బాపు గారు యేయ్యారు అట్లా ఫ్యాను అ
హ్ పాప్ గార్ ఏయ్ రా
ఎయ్యారండి ఫ్యాను
యారు
మా అమ్మాకి వమై కతమండి ఏ మన్నా ఫోన్ కా కాల్ సోస్తాయి గదండి మనకి ఆ సౌండ్ ఇనేషే ఆ ఫ్యాన్ కట్ జేసదండి వినబడదేమోనని హ్మ్ వే ఇనబడదనే బన్ జెస్తది నాగునీన్ స్పీకర్ పెడతా కదమ్ ఆ అమ్ నువెందుకు ఫ్యాన్ బన్ బన్ జేస్తానవే అన్ నేన్ ఓర్ తనండి ఇగ
ఔనా మీ అమ్మగార్ ఏం జేస్తున్నారండి క్యూటీ
ఇప్పుడే దుకాణాని కేళ్ళ దుకాణం దేల్సండీ మీకు షాపంటరు
ఆ ఎందు తెల్వదండి నేనేమ్ అక్కడ ఔనా
స్పెషల్ దేస్తదేమో ఎవన్ జూస్తున్నానండి కానీ తెస్ దో తేదో
ఏం దేస్సదండి
ఏమైనంటే బిస్కెట్లు చాక్లెట్లు పిపర్ మెట్లు
ఔనాండి మీ దుకాణంలో ఏమ్ కొనుగోచ్చుకుంటారండి మీరు
నేనా మీక్ పిపర్ పిప్పర మేట్లు తెల్సా
పీప్పర్ మేట్లు తెల్సండీ ఈ రోజే జూసాం తొరూర్లో చూసామండి ఆరెంజ్ కలర్ క్యాడిలో ప్చ్ ఆ ఆ ఆరెంజి థింగ్ మీన్స్ తెలుగులో ఏమంటారండి
ఉమ్ మ్య అట్లాడగొద్దండి సడన్ గా
ఆ నారింజ పండుంటాయి కదండి ఆ కలర్ లో ఉంటదండి ఇట్లా షేప్ ఏమో మ్యాంగో షే ఆ మామిడ్ కాయ్ షేప్ లో ఒకటుందండి
ఔనాండి నాక్ తెల్వదండి పిప్పర మెట్టు ఐఅన్నీ గోట్టు కోడాన్ కి ఎల్ తన్ నాక్ ఎక్కు ఇష్టమైంద్ ఏండీదంటే ఏముంటదండి చిప్స్ తింటానండి మధ్య మద్ద్యలో చిప్స్ తింటున్నాం
లు హెల్త్ కి మంచిది కాదండి
అంటే ఎక్కువ తిననుండి ఒకటి అంటే రెండు మూడు ప్యాకెట్లు నెలకు ఒకటి నెలకి
ఆ తినండి అలా అయితే ఇంకాది కాని ఊరికే తింటే హెల్త్ తం ఖరాబ్ అవుతదండి చిప్స్ అంటే పొల్యూషన్ అండి చిప్స్ తిన్నాం అనుకో ఆ మనం మందు తాగిందని కింద లెక్కనే ఇగ
ముందు అంతా చే అంటే మంద అంటే ఎర్రమందు అట్లాంటివి కాని
అ వైన్ ఉంటది కదా అండి
అవునండి బామ్మ అవి డేంజ అంటే మా చిన్నప్పుడు నేను పాఠశాల కిళ్తాం కదా అండి మనం అప్పుడు అంటే చిన్నగాన్నప్పుడు వెళ్ళదు కదా అప్పుడు ఏమైందంటే కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మాకు ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క చేపించారండి వాటర్ తీసుకున్న అంటే నీళ్లు తీసుకున్నారు అలాగే థమ్స్ అప్ స్ప్రైట్ ఉంటది కదండి స్ప్రైట్ తీసుకున్నారు మళ్ళ ఒకటి వైన్ తీసుకున్నారండి
అవునండి
అ అందులో ఒక్కొక్క దాంట్లో ఎర్రలు ఉంటాయి కదా ఎర్రలు తెలుసుకదా నీకు
తెల్వదండి
ఆ ఎర్రలు అంటే భూమిలు ఉంటాయి ఆ ఎర్రలు తీసుకొని ఆ ఎర్రలు ఎర్ర
ఆ ఎర్రలు
ఆ ఎర్రల్ని తీసుకొని వాటర్లు థమ్స్ అప్ లో అలానే వైన్స్ లో విసారణ మాట
ఎందుకనండి
ఎక్స్పరిమెంట్ చెప్తున్నా వినండి
ఆ చెప్పండి
లో వేసిందేమో కొంచెం త్వరగా చనిపోయింద అండి థమ్స్ అప్ లో వేసింది కొంచెం లేట్ గా చనిపోయింది వాటర్ లో వే సినేమా మంచిగా బతికిందండి
ఆహా అవునా ఓ ఇట్లా చేసిరా ఏది హానిహార మన ఆరోగ్యం అ కనేషి చేసిర అండి
చిన్న పిల్లలు అంటే చిన్న ఏజ్ లోనే మనం ఎట్లా అంటే అంటారు కదా మొక్క అయినప్పుడే ఉంచాలని ఏదైనా అందుకే మేము అంటే మాకు పదో తరగతి అంటే మేము చిన్నపిల్ల అప్పుడు పాఠశాలకు వెళ్తున్నాము అన్నమాట అప్పుడు చేపించారండి ఈ ఎక్స్పెరిమెంట్ మాకు
అవునా అండి
ఇంకప్పటి నుంచి నేను థమ్స్ ఆఫ్ స్ప్రైట్ కూడా ఎక్కువ తీసుకోవట్లేనండి
నాకు కూడా తాగాలని లేదండి అవి కూడా హానికరం ఎందుకంటే ఆ దాంట్లో కూడా చక్కరగా ఓకే చక్కెర ఎంత డేంజర్ అంటే అసలు అదొ ఒక పాయిజన్ అండి
అవునాండి నేను చక్కర ఎక్కువ తీసుకుంటాను అసలు
అది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకండి
ఎ నాకు అల అలవాటు అయిందో తెలియదు ఏమైందో తెలియని గోరంగా తింటున్న చక్కర్ నేను
ఆ చక్కగా తీసుకోకండి అసలు అది ఇంత మందన్న తగ్గొచ్చేమోగని చక్కర తీసుకోవడం ఇట్స్ ఎ టూ డేంజర్ అండి
మీరు చెప్పారు కందండి ఇక్కనుంచి నేను చక్కగా తీసుకోనిగా
ఆ తీసుకోకండి కానీ ఛాయలా ఛాయ్లో చక్కెర లేకపోతే తగబుద్ధి కాదండి అసలు
బెల్లమేసుకొని తాగుదామా
బెల్లం బెస్టే కాకపోతే టేస్ట్ చక్కర్లా అనిపియదు
అలానే అంటారా
బెల్లం బెస్ట్ బెల్లం వేసుకుందాం కానీ బెల్లం కూడా ఎక్కువ తినొద్దండి
అయ్య బెల్లానికేమైతదండి
అది కూడా రిఫండ్ అయ్యే వస్తాయి కదండి షుగర్ షుగర్ కేన్ ఉంటాయి కదా దాన్ని చెరుకు చెరుకు తీసుకోవడం ఏం కాదండి వాటిని రిఫండ్ అయ్ రిఫండ్ అయ్ రిఫండ్ అయి ఆ చక్కెర వస్తుందండి
చెరుకు రసం మంచిిదేనా అండి
ఆ మంచిదే తీసుకోండి కానీ హెవీగా తిన్నప్పుడు తీసుకోకూడదండి
ఎందుకండి
డైజెస్ట్ కాదు
అవునా అంటే కొంచెం కొంచెం తిన్న అంటే మనం తిననప్పుడు అంటే ఎండలు కొట్టినప్పుడు అప్పుడు తీసుకుంటే ఓకే కదా
హల్ హలో
వినబడట్లేదా
హలో
వినబడట్లేదండి మీకు
ఆ వినిపిస్తుందండి మరి ఇంకా ఏంటి సంగతులు
మా కోతులు చెప్పాను కదా అప్పుడు అవుట్ సైడ్ వెళ్ళిినేను మా రేకుల కింద నుంచి
అవునండి
ఇప్పుడు అటు ఎండయినట్టుంది అంటే చివరికి వాటి గమ్య మావి చేరుకొని మళ్ళీ ఇటు వస్తున్నాయ్ అండి
అవునా అండి ఇంకా ఇంకేం చేస్తున్నారు మీరు
నేను ఏం ఏం చేస్తున్నా అంటే ఎర్రమట్టిని తిందామని చూస్తున్నా అండి
ఎర్రమట్టి వాసన బాగుంటుంది కదండి
చాలా బాగుంటుంది చినుకులు పడుతున్నాయ్ అండి అదేస్మెల్ వస్తదా రాదా అని చూస్తున్నా కానీ ఈ టైం లో నేను పొలం చెలక్కడ ఉంటే చాలా బా ఎందుకండి అంత త్వర త్వరగా మీరు నన్ను అంటే నాతో మాట్ల బుద్ది క
లేదండి మా నాన్నగారు కాల్ చేస్తున్నారు అతను బ్యాంక్కి వెళ్ళారండి అందుకోసమని ఆ బాయ్ అండి